హలో ఆ అక్క వినిపిస్తుందా
ఆహ్ వినిపిస్తుంది చేప్
ఉమ్ బావున్నాను అక్క మీరేలా ఉన్నారు.
బానే ఉన్నాను ఏం చేస్తున్నారు వంట అయిపోయిందా.
ఉమ్ అయిందాక్క.
ఏం చేస్తారు
ఏంచేయాలా చికెన్ ఫ్రై చేశాను రసం పెట్టాను ఇంకా రైసు వంకాయ కర్రీ ఉంది
ఉమ్
ఇంకా తినాలి మీరేం చేస్తున్నారు
ఏం చేద్దాం పిల్లలకు తినిపిచ్చిచాను ఇంకా ఎగ్జామ్స్ కదా చదివించి ఇంక పడుకోబెట్టేస్తే మార్నింగ్ ఎర్లీ గా లేస్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నా ఆడుకుంటున్నారు ఆ అవును
ఉమ్
మీ పిల్లలే ఇంకా లేదు మా మా హస్బెండ్ వస్తారంటే వెయిట్ చేస్తున్నా
ఆహా అవునా మా పిల్లలు కూడా ఇంకా తినలేదు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు
అవున ఎగ్జామ్స్ లెవా పిల్లలకి
ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగడం లేదు నెక్స్ట్ మంత్ తు ప్రీ అది ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏదో అంటారు కదా అవేదో టెస్ట్ లేదో జరుగుతున్నాయి
ఉమ్
మాములుగానే టెస్ట్ లో అట్లు ఉంటాయి కదా స్లిప్ టెస్ట్ మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ పెడతారు కదా అవి మా త్రం జగుతున్నాయి ప్రెసెంట్ నెక్స్ట్ మంత్ అనుకుంటాను వీళ్ళకి మా పాప
అవునా సమ్మర్ హాలిడేస్ ఎమ్ ఉండవా వీలకి
సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అక్క ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ నుంచి ఉంటాయి అనుకుంటా సోమవారం నుంచి మధ్యాహ్నం లీవులు ఇస్తారు
వన్ సెక్షన్
ఆ హాఫ్డే సెక
ఆ అవును
ఉమ్
స్కూలో ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉంటారా పిల్లలకి మీరా
అన్నిట్లో అన్నిట్లో పాటి పాటిసిపేట్ చేస్తారు వాళ్ళు ఒక్క దాంట్లో వదిలి పెట్టరు మమ్మీ నాకు స్కూల్లో యాన్యువల్ డే ఉంది మమ్మీ ఇది ఫేర్వల్ ఉంది నాకు డ్రెస్సు అది ఇది అని అనేసి బుర్ర తినేస్తా ఉంటారు స్కూల్ లో ఒక పక్క మేడం మీ అమ్మాయి ఆ మేడం మీ అమ్మాయి డ్యాన్స్ బాగేస్తుంది మేడం జాయిన్ చేపియండి మేడం అని అనేసి
ఉమ్ అంటే చిన్నప్పటి నుంచి బా ప్రాక్టీస్ చేస్తే పెద్దయిన తర్వాత స్టేజ్ ఫియర్ ఉండదు కాబట్టి ఇన్ కేస్ ఏదన్న సెమినార్స్ లో గానీ ఆ సెమినార్స్ లో మాట్లాడ్డం గాని లేదంటే ఏదైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం గాని ఆ బావున్ అ వాళ్ళకి అంటే ఒక ధైర్యం అనేది ఉంటది.
అవునవును అందుకే నేను కూడా ఏమ్ అన్నాను ఓకే గోహెడ్ అంటాను
ఉమ్ ఎక్కువ అంటే మనం పారెంట్స్ అనేది ఒక స్టేజ్ వరకే ఉంటాం కదా వాళ్ళ దగ్గరా
అవునక్క
ఇప్పుడు ఆఫ్టర్ టెన్త్ తర్వాతంటే ఇంకా వాళ్ళు బయట వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా బయట బయట ప్రపంచమైన ఎలా ఉండేదనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి మనం ఇంట్లోనే పెట్టుకోన్నాం అనుకో ఆళ్ళకేం తెలియదు అసలు
ఉమ్మ్ ఉమ్
మా పాప గూడ క్లాసికల్ జాయిన్ చెప్ చాం గాని కొన్ని రోజులు ఒక ఫోర్ మంత్స్ ఏమో వెళ్ళిందంతే కొంచెం ఇంగ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఆ వేసాము ఉమ్ మా అబ్బయి ఏస్ స్కేటింగ్ కొన్ని రోజులు చేసాడు ఒకా వన్ మంత్ చేసుంటాడు. మా సిస్టర్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించాలని ఆ ప్లేస్విమ్ ఇంట్లోనే ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గరకి వన్ వీ ఒక వన్ మంత్ అక్కడ అమ్మ దగ్గరఉన్న కరెక్ట్ గ హాల్డేస్ ఓచ్చాయి ఆ అమ్మాయికి హెల్త్ బాలెకున్నా అయిపోయింది సో అందువల్ల అట్లా ఆపేసాను ఇంకా సెకండ్ క్లాస్ కి వస్తే కని అప్పుడు ఇంకొంచెం పెద్దది అవుతుంది కదా అప్పటి నుంచి కంటిన్యూ చేపిద్దాంమని చెప్పి చెప్పాను మాఆయన్ ఇంతో ఇంకా మా హస్బెండ్ ఏమంటారో అనేది తెలియదు. చూద్దాం ఉండు ఇంకా వన్నియర్ ఉంది కదా? ఈసార్ ఫస్ట్ క్లాస్ కెళ్తుంది
అహా బాబు?
బాబు ఈసారి ఫో థాడు ఈసారి ఫోర్త్ కి ప్రమోట్ అవుతాడు హ్
ఆహా ఒక్కే చిన్న పిల్లలు అయితే మా మా మా పిల్లలు పెద్ పిల్
అవును పాపకి బాబుకి ఆహ్ చెప్పండి
అదె మా పెద్దమ్మాయి ఎయిత్ క్లాసు చిన్నమ్మాయి ఫిఫ్త్ క్లాసు
అవునా ఇంకిద్దరు నెక్స్ట్ పాప కూడ సిక్స్ కేళ్తుంది కాబట్టి ఇద్దరు హై స్కూల్ అయిపోతారు ఉమ్మ్ ఇంట్లో ఏమన్నా హెల్ప్ చేస్తాంటరా పిల్లలు? లో అ
ఆ పర్వాలేదక్క ఇప్పుడిప్పుడు చేస్తా ఉండారు ఇల్లు ఉడ్ చెది సామాన్లు గడ్డ్గిదీ
ఉమ్ అంటె మన్మేదన్నఎమర్జెన్సీ అంటే బయట వెళ్ళాలి కాబట్ ఒకటి వాళ్ళకేదోటి కనీసం ఇంట్లో పనుడ్లయినా చేసుకుని ఏదో ఒక దోశో ఒక చట్నీనో చేసుకోవడం కూడా చెప్పిస్తేగన్న అంట్ అంటే మన్పైన డిపెండ్వకుండా వాళ్ళు వెళ్నా కూడా మనం చేసుకోగల్గుతాంలే అనే ధైర్యం వాళ్ళ కుంటది. మనం బైట్ ఎళ్ళిన కూడా ఆ అయ్యో మనం బయట ఓచ్చేసినమే పిల్లలు ఏం తిన్నారో ఏమో
ఆహ ఒక రోజ్ అ ఒక రోజు అలాగే ఆ ఒ తాతయ్య వీళ్ళు పిల్లలిద్దరు ఉన్నారు నేను మా అత్తయ్య బైట్ వెళ్ళి ఉన్నాము. వూచ్చెకుంది కాఫి కలుపుందాగ్యరు గ్యాస్ సరిగా ఆఫ్ చెయ్లేదు అది స్మెల్ ఒచ్చేసింది
ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసరన్మాట
ఆహ హా అందుకే అప్పటి నుంచి వాళ్ళ అక్కడికి పంపించాలంటే చాల భయము ఇక్కడ పక్కన వాళ్ళు వచ్చి చెప్పేదాకా స్మెలోస్తా ఉంది ఎక్కడినుచ్చోస్తున్నది అని టె మళ్ళెళ్ళి సర్చ్ చేస్తే ఆ తెల్లేదు పాపమ్ ఆ అమ్మాయికి
అవుండి చిన్న ఫస్ట్ టైం వెళ్తే అలానే ఉంటది.
ఉహ్ ఇంక అప్పటుంచి మీరు అసలు అటువైపు వెళ్లకండి అన్ అని చెప్పి
అంటే మనము మనం ఉండేటప్పుడు ఏం చేయాలంన్ గ్యాస్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి కాఫీ ఏ విధంగా పెట్టాలి అనేది వాల్ ఒక ఒక వన్ ఒకసారిగాని ఎక్సప్లయిన్ చేశామాంటే గణ వాళ్ళు సేమ్ అదే ఫాలో అయినారంటే ఆ ప్రాబ్లెమ్ మనకు రాదు గదా.
ఉమ్ అవునక్క
ఉమ్
చేయాలి ఎగ్జామ్స్ ఇప్పుడు ఎలాగొ ఇంక సమ్మర్ హాలిడేస్ వస్ ఫైవ్ కదా ఇంకా దోస్ భోస్తుంది.
హుమ్మ్
ఆ నెక్స్ట్ అ పిండి కలుపుకునే తెలీదు. ఇంక చిన్న చిన్న పనులు ఇంక నేర్పిద్దాము అన్ చెప్పి పీ
అవును ఒ కరెక్ట్ గ ఒప్పు ఆ వన్ ఒక టూ వీక్స్ అంతే మళ్లా ఆటోమేటిక్ గా మిస్టేక్ చేసిన కూడా వాళ్ళే రెటిఫై చేసుకునేస్తారు. ఓ ఇది వేస్ ఇలా అవుతుంది కాబట్టి దీన్ని ఇంక రిపీట్ చేయగూడదు అనే వాళ్ళకి అర్థం అవుతుంది.
హుమ్ అవునక్కా
హుమ్ కానీ రైస్ వండడం కానీ రైస్ మామూలుగ అంటే ఎంత మందికి ఎన్ని వెయ్యాలి అనేది కూడా తెలీదు. జస్ట్ ఒక గ్లాస్ వేస్తే అన్నం ఒంచేటట్టు వాళ్ళు తెల్ చూస్తూ అంటే రే రేపంటే ఇద్దరున్నా కూడా అన్నం వండేయగలుగుతారు. అట్ల చిన్న చిన్న పనులు చెప్తాన్నము మంటే నేర్చుకునేస్ ఎందుకంటే క్లాస్ కదా ఇన్కెస్ ఏదైనా ఎమర్జెన్సీగా ఊరికి వెళ్ళారు మీరు వాళ్ళిద్దరంటే సిస్టర్స్ ఇద్దరే ఉన్నారు. అంటే వంటి ఇప్పుడు మామూలుగా పక్కనుంచి పిలుస్తారు. నార్మమామ్ ఆ ఫార్మాలిటీకి పిలుస్తారండి. రండమ్మా భోన్ చేస్తూర్ ఇంట్ల పెద్దోళ్ళు లేరు కదా అనేసని అంటారు. అంటే అది డిపెండ్ అవ్వకుండా మనమే నేర్పించేసాం అనుకోండి అంటే వ క్వశ్చన్ చేసిన కూడా వీళ్లు అన్స్ జేయగలుగుతారు లేదమ్మా మేము వండుకున్నాము. తినేసాము అమ్మ వాళ్ళు వస్తున్నారంట. అని చెప్పగలుగుతారు. అంటే జనరేషన్ ఫాస్ట్ గా ఉంది కాబ్ బట్టి వాళ్ళు కూడా మనం తొందరగా అప్డేట్ జేయాలి.
ఉమ్ ఫాస్ట్ గానే ఉంది. మా పిల్లలు ఇంకా ఆ అంత జ జనరేట్ అవ్వలేదు. మొన్న మొన్నే తెలుసి నాకు సరేలే ఇంక సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి గదా ఎలాగొ నేర్ పిద్దామో అన్ చేప్పేసి మ్ ఇన్
మన పిల్లలు కరెక్ట్ గానే ఉంటారు. కాక్ పొ తే కొన్నని నేర్చుకుంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా బాగుంటది గదా అనేసి టీవీ సీరియల్స్ ఏమన్న చూస్తారా మీరా
ఆ సీరియల్స్ ఒకటి మాత్రమే చూస్తా. పొదరిల్లు అనేది నైన్ థర్టీకి నైన్ ఫార్టీ పైకి వస్తుంది గద అది మాత్రమే చూస్తను.
అవునా ఏ టీవీలో వస్తది.
టీవీ అది
మాటీవీ సీరియల్స్ అంతెం ఉండదుగాని ఇప్పుడు రేర్ అంటే మామూలుగా పాత సినిమాలు ఉంటాయి గదా ఓల్డ్ వి ఇలా రామారావు, నాగేశ్వర రావు ఆ సినిమాలు అయితే చూస్తానంటే స్టార్టింగ్ నుంచ్ ఎండింగ్ వరకు ఇంకట్లేదంటే ఏదన్న ప్రోగ్రామ్స్ ఈ మధ్యలో బిగ్ బాస్ అంటే ఒక ఐద ఆర్ సీజన్లు చు ఆ మామూల్ కంటిన్యూగ అంటే ఒకా లాస్ట్ ఇంకైపోతుంద్ అనంగా ఫైనల్ అనంగా
ఆపేసినరు
ఆ లేదు లేదు కంటి కంటిన్యూ అంటే లాస్ట్ త్రీ వీక్స్ గా కం టినీగ జూసా. అంటే ఫైనల్ కాబట్టి ఎవరొస్తారో అని క్యూరి అవును అవును.
మ్
ఇంకా
ఇంకా చెప్పాలక్క మీరు ఏం ఏం ఫుడ్డు ప్రిపేర్ చేసార్ ఇవాళ
వెజ్జే చేసానమ్మా.
మ్ హ్
ఉమ్
అంటే నాన్ వెజు ఇప్పుడ్ చేస్
అంటే వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఉంటది పర్టికులర్గా మండే, సాటర్డే తినము. రిమైనింగ్ డేస్లో ఎప్పుడన్న తినాల్ తినాలి అన్ అనిపిస్తే అన్ ఆ మ అప్పుడప్పుడ్ మా ఆయన షాప్కెళ్ళి తీసుకొస్తార్ కాక్పోతే ఇంకా ఆయన బయట ఎల్ తర్ ఈవినింగ్ లేట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి నేనే వెళ్లి తీస్కోచ్చి వన్డేస్తాను. సండేస్ అయితే కంపల్సరీ అని ఏం లేదు. వెజ్ ఉమ్ మ్
మేం కూడా అంతే వీక్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అట్ల తెచ్చుకుం
మ్ అంటే కంప మ్ కంపల్సరీ తినాలే అని ఏం లేదు ఎప్పుడు లేద్ అం అంటే ఇ మామూల్గ ఇట్లా మాఘ మాసాలు అట్లోస్తే గుడా అట్లేం లేదు. మాముల్గ తిరువల్ నెలల్ వస్తాయి కదా అప్పుడు మాత్రం ఖచ్చి తంగ ఇంకా త్రీ వీక్స్ ఖ అంటే దేవుని మొక్కేంత వరకు త్రీ వీక్స్ తినకుండా అట్లే ఆపేస్తాం.
ఆహా!
దేవున్ మొక్కిన్ తర్వాత తర్వాత కావాలంటే మళ్ళీ తింటాం. అది మాత్రం ఖచ్చితంగ త్రీ వీక్స్ తినం అస్సల్
ఆహా ఓకే అక్క.
ఇంకేం రోజు గుడికి ఎళ్తుంటారా మీరూ?
రోజు వెళ్ళను ఎప్పుడైనా ఒక్కసారి వెళ్తూ ఉంటాను. ఆ శివాలయంకి వెళ్తూ ఉంటాను.
మ్ హ్ అంటే పిల్లల్ని తీస్కెళ్లే అంత టైం ఉండదు.
పిల్లల్ ఎగడక్క వాళ్ళకి పొద్దున ఇంకా పొద్ నా ఎయిట్ థర్టీక్ స్కూల్ కెళ్ళిపోతే ఇంకా ఆఫ్టర్నూన్ ఆ ఈవినింగ్ ఫైవ్ కలా వస్తారు. మళ్ళీ ఫైవ్కి సిక్స్కి అలా వెళ్లారంటే ట్యూషన్కి నైన్ కొస్తారు. ఇంకెక్కడుంది వాళ్ళక్ పాపం టైము.
అవునా ట్యూషన్కేం ఎల్లరా?
ట్యూషన్కి వెళ్తారు ప్రజెంట్ పంపిస్తా ఉన్నాను ఇప్పుడు పంపించడం లేదు.
అవునా ఎంతే ఎంత టైం నుంచి ఎంత టైం వరక్ ఉంటది ట్యూషను.
సిక్స్ టు నైన్ అది కూడా.
అవునా అంటే ఆఫ్టర్ డే ఒక సబ్జెక్టా మామూల్గ అన్ని సబ్జెక్ట్స్ చెప్తారా?
అన్ని సబ్జెక్టులు చెప్తారు.
ఉమ్ ఎగ్జామ్స్ వస్తే మాట పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ మ్యాథ్స్ అంటే మాథ్స్ తెలుగు అంటే తెలుగు అది మాత్రం చెప్తారన్ మీకు నియర్ బైయే ఉందా ట్యూషను
ఆ నియర్ బయ్యే అక్క
ఉమ్ మా పిల్లలు మామూల్గా ఎయిట్కెళ్తారు పాపం మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది. ఇంకా స్కూల్లోనే ఎక్కువ మామూల్గా రివిజన్ అనీ ఆ సబ్జెక్టు అంటే చెప్పిన వెంటనే మళ్ళీ రివిజన్ చేపిస్తారు.